అ
హలో హలో గుడ్ మార్నింగ్ మేడం వస్తుందండి
గుడ్ మార్నింగ్ సార్ వేరీ గుడ్ మార్నింగ్ అండి
మేడం బావు బావున్నా మేడం చాలా బావ్ వున్నా అండి
ఓకే బ్రేక్ఫాస్ట్
మేడం ఆ అయిందండి మేడం ఏం లేదు నాకు ఒక కొన్ని చిట్కాలు చెప్పగలుగుతారా
దేని గురించండి
మేడం నాకు డైజిషన్ సరిగ్గా అయితలేదు ఏమో మేడం తిన్న ఆహారం కడుపులోనే ఉన్నట్టు అనిపిస్తుందండి
మ్ హు
ఫెసు కూడా కొంచెం అంటే మరి అంత కాదు గాని ఫామ్ అయినట్టే అనిపిత్తుంది ఏం చేయాలండి ఏమన్నా చెప్పగలుగుతారా
మీకు హింగ్ తెలుసా అండి
హింగ్ ఆ ఇ పౌడర్ తెలుసండి
హింగ్ పౌడర్ దొరుకుతది దాని తోటి ఇప్పుడు అది మూ ద్ద ఉంటది కదా
హ్మ్
అది కూడా ఉంటది
మ్
టయని చిన్న చిన్న బఠాని లాగా చేసి పొద్దున నింగా మింగాలే అది
ఆహా మింగితే ఏమైతదండి ఇప్పుడు హింగ హింగు అంటే మన దానితోటే అయితది కదా అం డి జింజర్ తోటి
దేనితోటియండి
హింగు ఆ స్పొంటు వేరే హింగు వేరే కదా
అవునండి వేరే వేరే
ఫౌంటేమో దీనితోటి జింజర్ తోటే అయితది కదా అల్లం తోటి ఆ ఆ హింగుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి మింగాల్నా అండి
అవునండి డైజిషన్ ప్రాబ్లమ్ కూడా వెళ్ళిపోతది మీ గ్యాసెస్ కూడా తగ్గు పోతది
ఎన్ని మింగాలె
ఒక త్రీ టూ డేస్ ఒక త్రీ టూ
త్రీ టూ మింగాలే ఎన్ని రోజులు మింగాలండి
త్రీ డేస్
త్రీ డేస్ ఫోర్ డేస్ అ
హ్మ్
అయితే మార్నింగ్ అంటే పరకడుపుల్నే మింగాల్న ఏమైనా తిని కూడా మింగ వచ్చాం
ఇంకా అయితే మేలుకింగ్ బెటర్ మార్నింగే
ఏం తినకుండా మింగాల్న
అవునండి అదే ఇంకా బాగా పనిచేస్తుంది
ఓకే
ఎందుకంటే మెయిన్ దానికి ఏమైతే
ఏప్రిల్ తినొచ్చు గానీ కొంచెం వాళ్ళకి స్మెల్ వస్తుంది అది పడదు దాని కోసం
వాన్ తింగ్ ఐస్ అయితది దాన్ అందుకే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసినాక తింటే బెటర్ అంటే కొంచెంకు నచ్చవు అని ఆ మింగు తారు గానీ కొంచెం ఇప్పుడు మీకు అట్లా స్మెల్ అట్లా కొందరికి పడదు డకార్లు వస్తాయి కదా అండి
ఇంకోటి ఇన్నా అండి ఎవరైతే బ్లడ్ ప్రెషర్ ఉంటందో
ఓకే
వాళ్ళు రోజు రెండు వెల్లుల్లి ముక్కలు తినాలంటండి ఇప్పుడు తీపి ఎవరికైతే ఉంటారో తీపి కాని బ్లాక్ బ్లాక్ పేజ్లు ఉంటాయి కదా ఇప్పుడు క కంటిన్యుూస్ వన్ ఫిఫ్టీ అట్లా బీపీ ఉండదట
ఆ
కన్ న్యూస్ అట్లా వన్ ఫిఫ్టీ బిపి అవునండి ఏజ్ అయి గాని అట్లా ఉండదట అట్లా ఉంటే ఏజ్ లో అంటే వా మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి మన నరాలు ఉంటాయి కదా అండి
అవునండి
గాల్లో చిన్న చిన్న ఇట్లా క్రాక్స్ లాగా వస్తాయట
మ్ము
ఇప్పుడు మనం ఆహారం తింటాం అది తింటాం కదా తిన్నప్పుడు మిగతాయి అవి క్రానికల్స్ వెళ్ళి అక్కడ జమ అయితాయి అక్క జమ అయ్యి మెల్లమెల్లగా బ్లాక్ బ్లాక్ చేస్తారట దాన్ని
ఓహో
సో అది బ్లాక్ కాకుండా బిపి కూడా నార్మల్ గా ఉండే విధంగా రోజు రెండు వెల్లుల్లి ముక్కలు ఉంటారు ఉంటాయి కదా
పచ్చిగా అండి
పచ్చి దాన్ని కట్ చేసుకునియినా దాన్ని కట్ చేసుకునేనా కానీ లేకపోతే దాన్ని కొంచెం దంచి కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఆ లేదు ఒక పది నిమిషాలు పెట్టాలంట మామూలుగా నార్మల్గా బయట
అంటే ద దంచి సైడ్ లో పెట్టుకోవాలా
వచ్చి సైడ్ లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పది నిమిషాల ఐదు నిమిషాల తర్వాత అది తినాలంట వాటర్ తో మింగినా మంచిది అంట పరికడుకున్నా పరి కడుకున్నా అట్లా తీసుకుంటే మనము ఒక బిపి అనే కాదు మనం డాక్టర్ దగ్గరికి మినిమం వెళ్తామంట అంటే మన ఆరోగ్యం అంత బాగుంటదంట
ఆహా
ఆ
ఒక రెండు తీసు ర రోజు రెండు
మా మమ్మీకి ఇచ్చేది ఉన్నది కానీ మా మమ్మీ ఈనదు
ఆహ దానివల్ల ఇంకా వేరే వేరే బెనిఫిట్ స్ కూడా ఉన్నాయిడి బాగా ఉన్నాయి జింజర్ గార్లిక్ తోటి కూడా మన కిచెన్ లోనే మొ మొత్తం క్లీనిక్ ఉన్నదని మనకే తెలియదు
నిజం చెప్పారండి మీరు
ఉ
అది తెలుసుకొని మనం చేస్తే గిట్ట మనకు బయట పోయే అవసరం ఉండది
అవునండి ఫస్ట్ అయితే వాళ్ళు ఏము ఉండే అండి ఇప్పుడైతే మన గోళలుని వచ్చ వచ్చాయి గాని ఫస్ట్ ఏం ఉండి హోమ్ రెమెడీస్ యూజ్ చేసేవాళ్ళు కదా ఫస్ట్ వాళ్ళు
అవును అవునండి
కొంచెం తెలుసుకోవాలి తెలుసుకొని యూజ్ చేసుకోవాలి మనకి అది కూడా మంచి హెల్త్ ఫుడ్ గా ఉంటది అది ఇప్పుడు గోయి మొత్తం కెమికల్స్ అది అది దాని వల్ల బోన్స్ బ్రేక్ యితతి ఏదో నన్ల్ ఇంకొబ్ క్రయేట్ యి కది ఇంకా చెప్పండి
అక్కడ ఎలా ఉందండి వాతవరణం ఎండ ఉందా మబ్బు మబ్బు ఉందా ఎండ ఉందా అండి ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో ఏమో అండి
అవునండి వర్షం అయితే ఈ స ఈ సం సంవత్సరం నుంచి ఇప్పుడు బాగా ఎక్కువయి తక్కువయిపోయినండి ఎక్కువ కూడా వస్తే కూడా ప్రాబ్లమే అండి తక్కువ వస్తే కూడా ప్రాబ్లమే అండి మనకి ఇప్పుడు వాటర్ లేకపోతే మనకి బాగా
ఫస్ట్ అయితే రాని అండి మేడం ఎకు వచ్చినా మంచిదే కడి
ఏంటండీ
అ ఫస్ట్ అయితే వర్షం అయితే రానియండి మేడం ఎక్కువ వస్తే ఆ తర్వాత సంగతి తర్వాత
అవున అది కూడా ఉంది ఆహా అంటున్నా పోయిన సారి ఇట్లా వచ్చింది వస్తే
ఆహా వర్షం ఎంత వచ్చినా ఏం కాదండి గాలులు దాంతోటి వస్తాయి కదా దాంతో వస్తే మన పంటలు పంటలు వేస్ట్వుతాయి ఇట్లా నార్మల్
అవునండి
ష ఎంత వచ్చినా ఏం కాకుండా వాగు అక్కడ ఉన్నా కొంచెం కొంచెం ఊబ కొంచెం లాస్ అవ్వచ్చు కాని మిగతా అంతా ఏం లాస్ లేదు కానీ రాకపోతే మాత్రం చాలా లాస్ అండి అటు
అవునండి మీ వాయిస్ బ్రేక్ అయితుందండి
ఇప్పుడు వస్తుందా
హలో వస్తుండి ఇంక ముందు బ్రేక్ వచ్చింది
అవునా అండి ఎక్కడ ఉన్నారు మేడం మీరు ఇప్పుడు
నేను ఇంట్ల ఉంటానండి
ఇంట్లోనే ఉన్నార ఇయ్యలా ఫ్రీయేనా మరి ఎట్లానో మాట్లాడుతున్నారు ఇయ్యలా ఫ్రీయేనా వర్క్ అన్నీ అయిపోయినాయ అండి ఇయ్యాల సండే కదా మీ వర్కు ఓడువది కదా
అవును ఉన్నది వర్క్ కాని ఇప్పుడు ఫస్ట్ కొంచెం టాస్క్ తొందరగా చేయ్యాలని చెప్పే సారు దానికోసం ఒక సైడ్
అయ్యో అట్లా మాట్లాడొద్దండి టాస్క్ గిస్క్ అని
ఓహో
మ్ మ్ అసలు దాని గురించి ఏం మాట్లాడోద్దండి
ఆహా
స్నానాలు అవన్ని అయిపోయినాయా అండి
అవును కాలేదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు సండే రోజు కొంచెం లేట్ సండే రోజుకొం చం లేటే అయితదండి
మ్ హు ఇయ్యాల అదే ఇయ్యలా అందరు ఇంట్లో ఉన్నారేమొ అందరికి హాలిడే కదా ఇవ్వల
అవునండి
మ్ మరి ఏటైనా పోతున్నారా అండి
పోవడమెంటండీ పనినే ఓడువదు పోడం దూరం సండే ఉంటే ఇంకా నాకైతే ఇంకా సండే ఉంటే పనీ బాగనన్ దు అనిపిస్తుంది ఎవరికైనా ఈ సండే ఉంటే తక్కువ ఉంటది అనుకుంటారు కదా
ఏం చేసారండి మీరు బ్రేక్ ఫస్ట్
ఆ
బ్రేక్ఫాస్ట్ ఏం చేసారు
ము ఆ ఎ ఉప్మా చేసామండి
మ్
దోడ్డు ఉప్మా చేసాం హెల్దిీ బ్రేక్ఫాస్ట్ దన్లో క్యారేట్ ఇంకా కాజు
అవు
టమాటో పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ కొంచెం తాలింపు ఆయిల్ సల్ట్
బాగుంటాందా అండి అది
ఈ ఉప్మాకు నార్మల్ ఉప్మకన్న అది ఉప్మానే చాలా బాగుంటది
అవునా అందరు తింటారా
ఆ తింటామండి
అందరు ఇష్టంగా తింటారా
అండి పెరుగుతోతి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది
అండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తానండి ఓకే అండి మీరు చాలా బాగా మాట్లాడారు నేను మ చూస్తానండి మళ్ళీ ఓకే
ఓకే అండి చేయండి